మ్మ్
హలో
హలో ఏం చేస్తున్నావ్
స ఏం చేస్తున్నావ్ హమ్ మీరు
ఆ ఏం ఉండ్ నేను గుడా ఒత్తినే ఉన్నా ఇట్లనే ఏం చేస్ స్తున్నారా అండి ఆ వినిపిస్తుంది ఉమ్ చాల్ రోజు ఆ వెళ్ళొచ్చినాను అయితే ఇట్లనే మాట్లాడదాం అని చేసినాయి వాళ్ళ ఆ ఉన్నారు ఉన్నారు
ఊన్ గదా
హమ్ ఉన్నరు ఏం చేస్తరు వ అయిందా
ఊ పోయింది
హమ్మ్ ఏం చేస్తున్నారు పిల్లలు అందరూ
లేదు చిన్నోడు చదువుకుంటున్నాడు అన్న డ్యూటీకి ఎల్లిపోయిండు నేన్ కాలిగానే ఉన్నా ప్రెసెంట్గా చిన్నోన్ బట్టలన్నీ దీంట్లో వేయాలి
అచ్చా
దాన్ని వినక ముందే రాసుండాలి బ
అవు అచ్చ
ఉందా రేపు కాలేజ్
ఆ ఉన్నది పోవాలే
హమ్ ఈరోజేదో ఉందన్నావ్ అయిపోయిందా
ఆ అయిపోయింది అది ఈరోజు జరిగింది బానే చెప్పినం ప్రిపేర్ అవ్వలేదు గానీ ఇంకా చెప్పిన అట్లనే అహహా అందరూ ఆ మంచి చెప్పినావ్ అని అన్నారు
మంచు టాలెంటు నీ కూడా టైం కలిసొస్తుంది
చమ్ అరే ఏమోలే అట్ల
కొన్ని సార్లు అస్సలగా ఉహూ మీరు దేవడు అంతా అ తెలివి ఇచ్చినప్పుడు దేవుడి ఇంకొంచెం నువ్వు సపోర్ట్ చేయ్యాలగా
కొంచెం అయాదు అరే నిన్న మీకు తెలుసు కదా ఎంత బిజీ ఉండేనో అట్లా అని ఇంకా అ ప్రిపేర్ అవ్వ లేకుండే అయినా కూడా పర్లేదు ఇంకా దేవుని సాయం చేసిండు మంచిగా చెప్పిన ఇంకా టీచర్ కూడా మంచి త చెప్పినవన
స స
ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అన్నారు హ రే మంచిగా చెప్పినో అసలు ప్రిపేర్ కాలే భయం అయితుంద అని మంచిగా చెప్పినో అది ఇది అని అన్నారు ఏ ఏదో అట్లా అ ఫ్రెండ్ సదుకోలే గానీ ఏదో అట్లే ఫ్లో లో చెప్పేసినా అని చెప్పి
సోల కూడా అంత మంచి చేత్తవంట ప్రిపేర్ అయితే మరి ఇంకేటీ
అదే ట్యాలెంట్ టు యూజ్ చేసుకోకపోవడం అంటే ఇట్లానే ఉంటుంది దేమో ఇంకా నిన్న మంచి గ జరిగిందా మీ ప్రోగ్రాం అంతా
మంచిగ జరిగింది
ఉహూ.. మ్ మంచిదే
అవును నిన్న ని ఫొటోస్ పెట్టిండ్రా మీ ఫ్రెండ్స్
ఆ కొంతమంది పెట్టినారు కొంతమంది పెట్టలేదు ఓ అందరు ఫుల్ షాక్ అయినారు అసలు చాలా బాగుంది మంచిగా ఉంది అని అట్లా చెప్పిండ్రు
జాలన్న వాళ్ళు ఉన్నారా ఎల్లిపోయిండ్ర
వాళ్ళు ఉన్నారు వాళ్ళు బయటికెళ్ళినారు
ఉహ్
మ్..
ఇంకా చెప్పాలి
ఆ... చెప్ ప్పాలి మీరే ఇంకా ఏంటో మనం కలుద్దాం ఎప్పుడన్నా చాలా రోజులైంది అసలు చూడక మాట్లాడుతున్నాను
ఒక రోజు ప్లాన్ చేయ్యాలి మరి కలుద్దాం అం అనడమే
ఆ అవునవును కలవాలి మనం మంచిగా పక్కాగా ప్లాన్ చేసుకొని మంచిగా వెళ్దాం ఎక్కడికన్నా
అ.. ఓకే హాలీం... తిందం అంటవె. హాలీం ఎటు పోయిందో రంజాన్ అయిపోతుంది
హలీము
హ్మ్
వాళ్ళది పండుగనే అయిపోతుది కానీ మనం తినమేమో ఇంకా
అన్న దగ్గర ఒకసారి అనొచ్చు కదా
మ్మ్ ఇంకా బిజి ఉ
ఏవో టూ డేస్ అయిపోతే టూ డేస్ అయిపో నైట్ డ్రెస్ అయిపోతది అప్పుడు మ్మ్ మండే ట్యూస్డే అట్లా గుర్తుచే లేదంటే రంజన్ అయిపోతది మనం మాలం దిన మీకా
అవునవును చూడాల అయితే మీ అబ్బాయి మంచిగా చదువుకుంటున్నాడా
చదుఉకుంటుండు ఫస్ట్ నుంచి ఎగ్జామ్స్ కదా అందుకని ఇప్పడనుంచే ప్రిపేర్ అవుతుండు
ఓ మ
ఫస్ట్ నుంచే ఎస్ ఏ టూ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతుంది మండే నుంచి హాఫ్ డే స్కూల్స్ అంట
ఓహో అవునా ఆ‌ ఇంకా సమ్మరూ
మ్మ్ మ్మ్ అందుకనే మండే సిక్స్టీన్త్ నుంచీ హాఫ్ డే స్కూల్ స్టార్ట్ చేసి
చ్చ అచ్చహ
ఇ అందులోనే ప్రిపేర్ చేసుకొని ఫస్ట్ నుంచి ఎగ్జామ్స్ ఉంటాయి
ఓహో
మ్మ్ మ్మ్
మ్మ్ హ్మ్
ప్యాలకు కొంచమ్ము ఫ్రీ గా వద్లేస్నాం అను అంతే ఇగా ఆడుకోవడం ఆడుకోవడమే సరిపోతది వాళ్ళకి
అవును ఇంగా పిల్లలు కదా అట్లానే ఉంటారండి
అ
ఇంకా ఏం వంట చేయాలి ఇప్పుడు
మధ్యనము అన్నం సాంబార్ చేశ్న
ఉహు
కూడా అదే చేసినాయి మ్.... మీ ఇంట్లో ఏం చేసిండ
మా ఇంట్లో మేము అది పొద్దున ఏం చేస్తున్నారు అంటే చపాతి గో కుక్కరకాయ చేసిన మళ్ళ ఇంకా మధ్యానము పప్పు చేసిన ఇంకా ఇప్పుడు ఎ ఆహా లేదు తీస్కో
ఎప్పుడోచ్చినవ్
సో మధ్యనామే వచ్చేసిన నాకు కొంచెము ఒంట్లో బాగాలే కుండే అయితే ఇంకా హ అట్లని మధ్యానం గూడా వచ్చినా నేను వాదం అనుకున్నా నేను కానీ మళ్ళా కొంచం ఆ అన్నీ సదుర్కొని పెట్టుకున్నా అన్ని సామాన్లు అన్ని బయట ఉండే మావి ఇంకా అట్లా క్లీన్ చేసి షి ఇంకా అంతా పెట్టుకున్నాం అనమాట
అవును మీ మమ్మీ ఇంట్లోనే ఉన్నారా ఈ రోజు
ఆ ఇంట్లోనుండి వాళ్ళు ఎక్కడికి పోలేదు ఇప్పుడే పోయినారు వాళ్ళు బయటకి ఇంకా అందుకే నేను ఏం చేస్తున్నరా అని పైకి వెళ్ళాను
ఓకే
ఉమ్.. ఓకే అయిందన్నమాట
మంచి ఉందా హెల్త్ మరి ఇప్పుడు నీకు కన్న దగ్గర ఏమైందా అన్న తగ్గిందా
అది కొంచెం తగ్గింది అది ఎందుకు అట్లా ఏందో మల్లా నిద్రలే లేక కన్ను మరి ఎందుకు అట్లా తెలివదు కొంచెం అది ఆ కొంచెం ఇచ్చింగ్ లాగా ఉంది అంతే
తగ్గిందా
ఆ అది కొంచెం తగ్గింది
రెడ్నెస్ కూడా ఉంటాయి కదా
ఆ రెడ్నెస్ కూడా పోయింది ఏం కొంచెం తగ్గింది ఉం
మ్
మీ అత్తయ్య మామయ్య అందరు బాఉన్నారా
చూ మరి
మ్
ఇంకా మీ జడన్ ఫుల్ ఎంజాయ్ చేస్తుండా
ఆవ హ హ ఇం ఆయిన్ బర్త్ డే మూడ్ లోనే ఉన్నారు ఇంకా ఓ ఫుల్ ఇంకా చాక్లెట్లు తినుకుంటా ఇంగ అన్ని వీడియో గేమ్స్ అవన్నీ పెట్టుకొని ఇంకా ఫుల్ వాళ్ళ చెల్లే ఇంకా ఆయన ఓ చాల్సేపు ఆడుకున్నారు వెళ్ళినారు వాళ్ళు గూడా బయటకి అం ఏమే ఉండే ఇంట్లో సొ ఇట్లనే ఇం చేద్ ద్దాం అని ఇట్లా బయటకి వెళ్ళి తిరుగు తావున్నా అనమాట మీరు గుడ వాకింగ్ చేయాలా మంచిగా ఏమన్నా పాటిం చాల అహా చేస్తున్నారు
ఆ వాకిం చేస్తుమ ఏమింటాయి
ఉ.. హుమ్ చాలా మంచి
ఏ మార్నింగ్ ఎట్లాగో ఓకే ఓకే ఆ మా ఇంటి దగ్గర మంచి ప్లేస్ ఉంటుంది బ చేయడానికి
ఆ అవునండి వస్తానుడి
ఇంకా చెప్పాలా మీరు
లేం ఇంకా చెప్పాలి మీరే చెప్పాలి
అయ్యో మా దగ్గర ఏముంటా అంత కామెనే రో తినెయి కా ఉహు అహ
రోటీన్ అయిపోయింది అందరి జీవీ బో లైఫ్. ఇంకా మార్నింగ్ లేవడం, వంట వేసుకోవడం, డూటి పోవడం రావడం, ఈవినింగ్. ఏదో కొద్దిసేపు అట్లా, టైం పాస్ చేయడం, మళ్ళీ నైట్ అవడం. షేవ్ వంట చేసుకోవడం తినడం. పడుకోోడం.
అవునండి ఏం చేసాం ఇదంతా కామన్ నా మంచిగా ఊర్లో అట్లా ఉ. అంటే నేమో మంచి వాతావరణాని. ఎం మంచిగా తిని తిరిగి అందరితో మాట్లాడుకుంటా. ఇట్లా ఉంటే మంచి గ ఉంటది ఇక్కడ అంతా సిటీలో అంత.
ఇప్పుడు గ్యాస్. షార్టేజ్ వచ్చి వస్తుందంట కదా హోటల్స్ అన్ని క్లోజ్ ఉంటాయింట బయట.
అవును. ఇంకా వాళ్ళు ఆ వస్తున్నాయి గదా చెప్. ఎక్క ఉన్నారు నార్మల్గా.
అయినా బయట ఏం తినొద్దు ఫుడ్ అవి ఇవీ, మనం, ఇంట్లో తినేదే మంచి హెల్తీగా ఉంటది.
ఆల్మోస్ట్ మేమైతే, మంత్లీ ఒక వన్ టూ టైమ్స్ అంతే, వన్ టూ టైమ్స్ కూడా చాలా రేరు, మేమైతే ఎప్పుడు హోమ్ ఫుడే ప్రిపేర్.
ఆ మంచిదే అది అన్ని తెచ్చుకొని మనం ఇంట్లో చేసుకున్నదే బాగు. తెలుగు మాల్లె. ఎట్లా జెస్తారో వాళ్ళు అ అంటే మంచిగా హయ్జిన్ ఉంటారు వాళ్ళు ఆ.
ఏ వాటర్ యూజ్ జెస్తారో అది. హైజీన్ ఉండదు కాబట్టి మెయిన్, అ అసలు సమ్మర్ కాబట్టి అవును, ఏ ట మనం ఇంట్లో అయితే ఏ చిన్న తచ్చ్ చేసినా హ్యాండ్ వాష్ చేసు. కుంటూ కడుక్కు. అంటే తేచుకుంటె తెసుకుంటాం వాళ్ళు ఏది ముట్టుకున్నా మళ్ళీ అంతే.
ఆ గలీజ్గా కొన్నీ మంచి మంచివి అయితే హైజీన్ మెయింటైన్ చేస్తారు మంచిగా గ్లౌజ్ వేస్. కొన్నీ హెడ్ క్యాబ్ బెట్కొని. కాని ఇంకా ఇక్కడ లోకల్ సైడ్ ఐతే అన్. ఇక్కడ ఎం ముండరు.
ఇంకా ఏం జెస్తున్నారు.
కాలినే ఉన్నా. బాబు చదువుకుంటుండు చూస్తున్న.
అవ్నా
హ్మ
అ హలో సరే మరి ఉంటా నేను ఆ వెళ్ళాలి అదే అనుకుంటున్నాను చూడాలి ఇంకా ఎట్లతుంది
ఓకే ఓకే క్కే మరి
ఆ సరే మంచి
ఓకే బాయ్ బై